హల్ ఆక్క
ఎన్ విస
ఇంతసేపు మా ఫ్రెండ్ తో కాల్ మాట్లాడిన అందుకని ఇంకా నేను తర్వాద్ వన్న
అఓ
నబన్నసునా
ఏది చేసులే కాలి
ఆహ
తిన్నావా లేదా
లేదు లేతన లేతేన నాల
హ
ఏం చేస్తురు మరి మమ్మీ వాళ్ళు డాడీ
ఏం చేసలే మమ్మీ పడుకుంది డాడీ వయిడి ఇప్పుడే అన్న షాప్కి పోయింది నేను కూర్చున్నా నేనుక్క మమ్మే సీరా ఆడ వెట్టి మిషమ ఆకు ఉగుట్టు మని నిన్న
ఉహ మర కుట్టకపోయినా
అని అన్నది అందుక ఇప్పుడు పుట్టినా నువ్ టూ మినిట్స్ ఆగను్వు కాని పాష్టటే ఉత్తచ్చ
బానే
మొన్న ఒక డ్రెస్ పుట్టుకున్నా
ఆ
అది కూడా కొంచెం స్టిచ్ చేసాారంటే చేసుకున్నా
అవునా బ్లౌస్లు కూడా ఉడతవ్ క్క
ఈలాంటి చీరే కంటా మొన్నం పెద్దమ్మ వచ్చే ఆమె కుటుబం అన్నది ఒకటి కుట్టిచ్చిన ఆ రోజే
బానా ఇం ఎంటి ఈగ నీకు అసలు సేఫ్ మనీ ఈగ నువ్వే మంచిగా అన్ని కుట్కోవచ్చు అన్ని చేసుకోవచ్చు.
ఆ నాకేనా డౌట్న్నా అక్క అడుగుతుం స
ఊహూ ఇంగా ుప్పుడు ఉంది ఇం
ఆ ట్యూబ్ ఉంది యూట్యూబ లో ఇష్టం
ఆ మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి కొట్టుకోవచ్చు
ఉ మా అక్క కొర్తునపుడు అయితే మా అంటి నిండా మస్తు గిరాంటండే రూమ్ మొత్తం బట్టలేదు అసలు.
మరి నువ్వు కూడా స్టార్ట్ చేయిపోయినావు మరి
అప్పుడు ఏదిగా నను నేర్చుకోలేి ఇప్పుడు ఇయాల మా అక్క వస్తే ఇటు మా అక్క చాబ్ చేసా లే మా అక్క కట్ చేసేసి నేను గుట్టేస్తా ఏదైనా
కట్ జేయనికి రాదా
వచ్చు వచ్చా అని అట్లా ఇద్దరం కలుస్త అట్లా చేస్తామ ఇద్దరం కలిస్ చేస్తాం ఓక్క జాబ్కు పోనంతయా అదే మాోకు
ఊహూ
ఉ
ఇంకా మా సైడు అయితే మిషిన్ కుట్టేటోళ్ళ కరువయ్యారు అందరు హైదరాబాద్కి పోయారు. ఇక్కడ కుడదానికె మస్ ఇబ్బంద యితే టిన్నే
ఒక్క ఒక్క షాపు ఉన్న చాలు మీ సైడ్ మొత్తం వాళ్ళకే ఉంటది గిరాకి.
ఆ అవును మస్తు గిరాకి అయితే మ గల్లీలా,
అహ మంచిగా వానసుత్తసు బ్రో
అందుకానేనేను మా సైడ్ ఎండకొడతుంది,
అయ్యా పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి,
ఆ మా సైడు అంత, కాని లైట్ గ ఎండ కొడుతుంది అప్పుడప్పుడు సల్ల పడుతుంది,
అయ్యో గాలి కూడా వస్తుంది మంచిగా, అమ్మ ఏందిది సడన్ వచ్చింది వాన,
ఆ
సడన్ గా వస్తది అసలు,
అవును సడన్లనే ఊస్తాది జరా దేవును,
ఆహా లేదు ఇప్పుడధగా ఎండ ఎట్లా కొట్టింది బయట అడుగు పెట్టి, తెలియలే, అట్లాంటిది ఏదైనా వాన కొట్టే మూమెంట్ ఉంటే తెలుస్తే కదా మనకి, కి పైన మబ్బు చూసి,
తెలుసు, తెల్తాది అవును,
సడన్ గా వచింది సడన్ గా వచ్చి,
ఆగాడు ఆగాడు ఆయితే, వస్తుంది వాన వస్తే బాగానే ఉంటది,
హు స్మెల్ వస్తది మంచిగా,
ఆ మట్టి స్మెల్ బావు, ఉంటది బాలే ఉంటాది,
ఊ
ఆ
మామిడి చెట్టు చిన్నగా ఉంటాది దానికి ఇంత ఇంత పెద్ద కాయలు ఉంటాయి,
మీ ఇంటి కానే ఉంటదా,
ఆ ఇంటి, కాదు కాని అది ఎంత ఉంటది తెలుస చిన్న గా ఉంటుది, దానికి ఇంత పెద్ద కాయలు మల్ల మస్త, కాలి,
అవునా,
ఊ
అప్పుడే టైం అయిపోతుంది అవు అవును పత్తి, పచ్చడి కాయలే కదా, హలో హ చడకాయల్ గవా తినే తినే కాయలా
తినీకి పచ్చడిగా ఇంకా మస్తు పెద్దఅవుతాయి కాయలు ఒకటి
ఆహా
ప్రతిదిన మక్క ఉంట అవి
ఆ
మొన్న తిన్న మూడు ఇష్ట స మూడు అంట మొన్న సది మా ఉ ఇ ఉన్నాయి గానీ అది ఇంక కాయలేవు.
ఉ మాసయిడ్ కూడా సల్ల పడుతుంది.
ఉ వనస్తే మంచిగా
సరే ఇప్పుడు వానాలు పడతన్నాయి భూములు దొంతానికి నీలు ఉంటా ఉంటది వాన వాడకపోతే కష్ట టా ఈ సార్ ఇకు
మన్
ఆ
ని ఇల్లే ఉండె ఫస్ట్ అవి ఎండకి ఆ బోర్లు కూడా ఎండిపోతాయి. ఎండ కి
ఆ అవును ఇంకా మస్తు కష్టం అయితది.
ఆ
మళ్ళా ఒకప్పుడు నీళ్ల బాధ ఉండే మళ్ళా బాధ వస్తది.
ఆ
ఆ
అమ్మా ప్యాను ఏసుకోక పోతే ఎం కాదు మాకు సల్లగా వస్తది కిట్కీలకి.
ఉ బాగానే సల్ల పడుతుంది. మా సైడ్ కూడా
ఆ
మింట్
వాన వస్తుంది అ వాన వస్తుంది. మెసేజ్ చెయ్యి చెప్పు ఇంకా
ఊ ఫ్రెండ్స్ ఎవరుండరాక్క పక్కన.
ఈడ ఎవరు ఉండరు, కొంచెం దూరం పోవాలీ. అను వన్
మి పక్కన ఏవళ ఇ
ఇంటి ముందే ఉండే ఒకామె గనీ ఆళ్ళ ఇంటికి చుట్టాల్
ఆహా
అది ఆంధ్ర ఆళ్ళది అయితే ఆంధ్ర నుంచి చుట్టాల్ వచ్చింరు ఇగ బయటికి రాదిగా
ఆహా ఏంలె నీ ఫ్రెండ్స్ ఎవరు ఉండారా అని అడుగుతున్నాది.
హలో
చెప్పక్క ఇన్పడట్లే?
ఆ వినిపిస్తుం ఏమో కరెంట్ తేమో వైఫై వైఫై ఉంది కదా అని నెట్ అన్ చేసి పెట్టిన
అవునా
అవును
మయ్ మా ఇంటి కాడా ఏదో బానే మంది ఉంటారు.
జరా ఇప్పుడు జరా హాలిడేస్ వచ్చినాయి కాబట్టికే అందరు పిల్లలందరూ
ఉ
వాళ్ళ అమ్మమోళ్ళ ఇంటికి చుట్టాలోళ్ళ ఇంటికి పాయింరు. లేకుంటే మ్యాట్ హడావిడి ఉంటది మా ఇంట్లో అయితే మస్త్ మంది వస్తరు.
మా ఇంటి కాడా గుడ చిన్న పిల్లలు మస్త్ మందుంటరు. పిల్లలుంటరు. పొద్దోళ్ళు ఉండరు. మా మా ఫ్రెండ్స్ ఉండరు.
ఇప్పుడు అయినా కాలేజ్ స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ వాళ్ళకి అందరు హాస్టల్కెళ్ళిపోయిన్రూ
ఆ
ఇన్నీ రోజులు ఉండిపోయింది ఒక అమ్మాయి ఇప్పు రీసెంట్ గనే పోయింది.
ఆ హ ఎ చెప్ ఇంకా
చెప్పాలక్ కా నువ్వే
ఏ చెప్ప ననికి
ఇసుకొస్తుంది. నాకైతే బ
ఇన్పిస్తుందా?
విన్పడుతుంది నాకైతే విసుకొస్తుంది నాకైతే
ఇంటి కాడ్నే ఉంటవ్గా
ఇంటికాడ్నే ఉంటా మాట్లాడ్లేక విస్ కస్తనే
ఆ నాక్కూడా స బుధియా ఏం మాట్లాడాలిక ఏమ ట ఆపుకుంటే మాట్లాడ నకు వసంది
అవును ఓకే ఒ అ
తినకపోయినావ్ మళ
తిన్ టిగా ఇగా త్రీ థర్ట్ కి తింట అబ్ ప్పుడైతే సీరియల్ అయిపోద్
ఆ
మ్మ్ పోయి తింటా
మ్మ్ చెప్పింక
నువ్జెప్పచ్చగా ఇన్ ఇంకా ఇంకా అంటే నేను ఏం చెప్పుతా
నేనేం చెప్పాలె ఇద్దరిదొక్కటే ఏం లేదాడ డొల్లా
అవు
ఓ మాట్లాడినే మాట్లాడుకో
ఏమన్నా టాపిక్ ఉన్నా బాగుండు ఏ టాపిక్ ఉంట చస్త లేదు
దాన్ని ఇంతసేపు ఉంటే మా అంటే ఒక్క నిమిషం రెండు నిమిషాలు
అవును
ది కూడ సేమవాన
ఆ అవున్నట్టుంది సె గాలి కొంచెం లైట్ లైట్గా వస్తుంది
హ్మ్మ్ హ్మ్మ్
కన్ చల్ల పడ్డది బాగా ఏ సల్ గాలి ఏం వస్తా లేదు లే గానీ
మ్మ్ మ్మ్ సరే తి మళ్ళ బాయ్
మ్మ్ బాయక్క
మ్మ్